ఆ చెప్ పళ్ళలి
ఆ ఏం చేస్తున్నారండి తిన్నరా
ఉ ఇంకా లేదండి తినాలి మీరు తిన్నారా
ఆ తిన్నానండి మీతోటి మాట్లాడుకుంట చిన్న చిన్న పనులు చేసుకుంటున్నా
బాబు ఏడుస్తునట్టున్నడు ఇందాక హ
ఆహా అంటే మా అమ్మ మొత్త ఆయన ఏడిపిస్తుండు ఆట పట్టిస్తుండు
హ చిన్నపిల్లలుంటే చిన్నపిల్లలుంటే అంతే నాకె పిల్లలు బొద్దుగుంటే కొరకబుద్దయితది
వామో వీళ్ల తోటే నేగలేం వాళ్ళతోటి ఎ పరి మడబదు ఏం మేలే ఏదుండదండి చకా ఎపిసర్ నాకె పిచ్చి లేస్తాంది అవు ఒక మానంగినరండి ఒక్క మాట వినరు అఓ కొమ్మ నాటినరు ఒక్క ఒక్క కాడ ఉండరు బా నేను ఉదయం బట్టలు ఉతుకుతుంటే అన్నీ నన్ బట్ట బట్టలు ఉతుకనిస్తలేడు అయన ఉతుకుతలేడు అన్నీ న ఇల్ అన్నీ నీళ్ళన్నీ మీద పోసుకున్నడు బట్టలలా కూర్చుంటుండు వచ్చి ఏ పని చేయనిస్తలే ఏ కింద పడుకుంటా లేేకుంటా నేనే చేసుకో
పని చెయదు ఏదో అవును పని చెయదు మీరు అసలు ఊరికే సతాయిస్తా స్తా ఉంటారు
ఏమి ఏడుస్తరో తెలిదండి చిటికి మాటికి ఏడుస్తూనే ఉంటరు ఊకే ఏడుస్తారు చిన్న చిన్న
అసలు ఎందుకివడు ఎందుకు ఏడుస్తున్నానో చెప్పరు. వాళ్ళు చికాకు పడి వాళ్ళే ఏడుస్తారు. ఏమన్నా ఇచ్చినా తీసుకోరు.
ఏదో మాటలు రావుగా ఏదో చెప్తా ఉంటారు. ఏం తర్వాత ఎల్లి అదేమో అవును చికాకు నేస్తది నాకు ఒక్కొక్కసారి ఏంది రా బాబు ఈ ఖర్మ అని హ్మ్ అబ్ నా మాట వి న్నాడు మా బాబైతే ఊ అమ్మాయిలు వింట రండి అబ్బాయిల తోటే బాధలు అమ్మాయిలు మంచిగ ఇంటరు ఏదన్నా చెప్పినా వింటా హ్మ్ మ చెల్లి కూతురు ఉంటది ఎంత బాగా ఇంటది ఆమె కానీ ఈ జనరేషన్ లో పిల్లలందరూ అలానే ఉన్నారండి అమ్మాయిలని అబ్బాయిలని గాదు గాని ప్రతి ఒక్కరు అలానే చేస్తుండు ఒక మా తిన్నారా అట్టా ఇస్తా ఉంటడు మా బాబయితే నన్ను నిమిష్ చెంగుమని గూచ్ శని గాడు నించోని కూడా నించోనీయడు.
హ్మ్
మీరు ఏదన్నా సినిమా చూసుకుంటే ఏడ్చారా అండి ఎప్పుడన్నా
హ్మ్
ఏ సినిమా చూసుకుంట ఏడ్చారండి. ఎప్పుడు చిన్నప్పుడు అనుకుంటగా సిరాయి చిరంజీవి
హ్మ్ ఆహా లేదు లేదు చిరాయి కాదండి సిరాయి అని కొత్త మొన్న వచ్చి మొన్ని మధ్య వచ్చింది కొత్తది.
అవునా చూడలేదండి నేను అది ఆహా అంటే ఆ కథ ఏంటిదండి ఆ సినిమా కథ నాకు నేను చూడలేదు మీరు చెప్తే చూస్తా
అయితే అబ్బాయి అమ్మాయి ఇద్దరు ప్రేమించుకుంటరు. అమ్మాయోళ్ళు కొంచెం ఎక్కువ కులమోళ్ళు అబ్బాయి తక్ కూఖల మందిలి
హ
మాముూలుగా వాళ్ళ మధ్య ఎదో గొడవ ఐదండి
అంటే ప్రేమించుకున్నదాని ఇంట్లో తెలుస్తుందా వాళ్ళు ఇంట్లో తెలుసా అండి వాళ్ళు ప్రేమించుకునేవి అంటున్నా
ఆహా తెలీదు వాళ్ళ అబ్బాయి కను అబ్బాయి వాళ్ళ అమ్మ తను అమ్మాయి వాళ్ళ నాన్న్యకి గొడవ అవుతది ఆయన ఇదో అంటాడు అంటే ఒక రోజు రోడ్డు మీద పోతుంట ఎ అబ్బాయి వాల్ అమ్మని సైకిల్ మీద ఎకించుకొని తొకుంట వెల్త్ వెనుకల అమ్మాయి వాళ్ళ నాన్న వాస్తు బాగుంటాడు అయితే అనుకోకుండా అబ్బయి తోసేస్తే అబ్బాయి ఆ ఆయనన్ను తోసేస్తే ఆయన చచ్చిపోతాడు
ఆ ఇది కో ఆ చెప్పండి చెప్పండి
సచ్చిపోతాడుల్ ఆ కోర్టులోనే చాలా సంవత్సరలు కోట్లోనే ఉంటాడు ఆయిన
ఆ ఆ అమ్మాయి వాళ్ళ నాన్నని చంపదని ఆ అబ్బాయి అమ్ అబ్బాయి మీద కేసు పెడతు తడవయన పోలీస్ స్టేషన్ ల ఉంటాడు మి ఆయనను ఎవరిని విడిపియడానికి రార అంటే ఒక పోలీస్ అతను ఆ సహాయం చేస్తాడు ఆయన ఇద సినిమా కదా అండి చాలా బాగుంట దం సినిమా బాధని ప్ప సరి చిన్న వయసు వల్ల అలా సాయం చేసే వాళ్ళు ఎవరు ఉండరని
లాస్ట్ లో అమ్మాయి చచ్చిపో ఉ
ఉమ్
లాస్ట్ లో అమ్మ బస్ కింద పడుతదండి పోయిద్ది అనుకున్నాం కాని సచ్చిపోలే బతికే ఉంది
హ నిజమైందేనా
ఆ నిజమైంది సినిమా చుశారు
అవునా నకు దెలియదు ఆహ నకు దెలియదు నిజ మయందనే
ఐతె అబ్బాయి కష్టపడి అమ్మాయి వసు బయటకి వస్తాడు బయటకు వస్తె ఈ అమ్మాయి ఇంకా అ ఆబ్బాయిని చూడడానికి లోపల బస్సు యాక్సిడెంట్ అయింది అమ్మాయిలది పోయింది అనుకుంటారు అంటే అక్కడ చూపియారు బతికిన కాని చచ్చిపోయిందని చెప్తారు అబ్బా అన్ని సంవత్సరాలు జైల్లో ఉండే అమ్మాయి కోసం బయటకి వస్తే అమ్మాయి చచ్చిపోతే ఎట్టుంట దండి
అవునండి కాని బాగా ఏడుస్తాడు ఇప్పడు కదా అంటే లాస్ట్ కుర్చీ వరకు తో ఆ బాగా ఎడ్ చూడ్ అమ్మాయి చనిపోయింది అనుకో హ్మ్ చూసాను నేను బాగా ఏ
హ్మ్
ఏ మా నాకు కూడా ఏడ్పు వచ్చిందండి ఆ సినిమా
ఆ
ఫ్రెండ్ వాళ్ళు ఎట్లా తీస్తార్ అంటే మనం మొత్తం అననం మునిగిపోయి నైట్ అట్ల చేస్తారండి ఏమైందో ఏమో ఏమందో ఎట్ల అయినదో అనట్టు చేస్తార్ హ్మ్ మేం గూడా లాస్ట్కు చేసే వరకు కు బా ఇన్ని సంవత్సరాల గంట బత్కతే అయిపోవు అని అనుకున్నా నిజంగానే బతికే ఉంటదని
అవును
హ్మ్
హ మనం ఆలోచిస్తూ ఉంటాం అమ్మ నిజంగా మనం కూడా ఎట్లుంటే ఎట్లా ఉంటది ఆ ప్లేస్ లో అన్నట్టు
హ కానీ ఈ రోజుల అన్నిీ లవ్ సినిమాలే బాగా హిస్ అయితున్నాయంండి
అవును అయ్యేక్క అ
అవే ఎక్కువ వస్తున్నాయి అ ఇట్లా అవుతున్నాయి ఎనుకంట సినిమాలు అట్లు ఉండేనా అండి అన్నిీ కథలు దేవుని కథలు అవిే ఉండేనట అన్నీ కుటుంబం గురించి మా అన్నయ్య అతి ఆ ఇంకోటి ఏదో ఉంటది చూడండి సూర్యవంశం అవన్నీ ఎంత తీముండేది అండి అన్ని సీన్ కు మాల అంట కుటుంబాల గురించి ఎలా నిలబడాలి ఎలా ఉండాలి ఎలా ఆ మనగా ఉండాలి ఆడవాళ్ళు ఎలా చేసుకోవాలి మగవాళ్ళు ఎలా ఉండాలిని అన్ని చూపె ళడిప్పుడు ఏం లేవు ఎవరన్నా అంటే ఎవరిని ఎట్లా కొట్టాలి ఎవరిని ఎట్లా ముంచాలి
అంతే ఎప్పుడు కసిి తీర్చుకోవాలి ఎప్పుడు పగ తీర్సుుకోవాలి
ఎప్పుడు ఎవళని ఎట్లా టార్చర్ పెట్ ట్టాల అవి ఉన్నాయంండి ఇప్పుడయితే
ఎట్లా అంటే అంత నెగిటివ్గా అండి పిల్లలు చూసినా కూడా పాడయిపటట్టు
కొని కొన్ని సినిమాలు తీసినా కూడా బయటికి రానిస్తలే రండి ఎందుకంటే ఇట్లా ఆగమైపోతారు పిల్లలు అ జీ అందరినీ అంటే కొన్ని బాగానే ఉంటున్నాయి మరి కొ కొన్ని మాత్రం ఇలా వసుళు
హ ఇలా సినిమాల్లో చూసి ఎ ఎంత మంది పాడైంది సంండే అయ్య నిజం అనుకుొని
అవునండి ఇయ్యో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎలా చూస్తారు అంటే సినిమాలు ఉన్నట్టే ఉంటారు ఆ హస్బెండ్ అంత ప్రేమ చూసుకుంటారు అని ఊహచ్చుకొని పెళ్ళలి చేసుకుంట్రారు కానీ ఆ సినిమా వరకే పరిమిత అవుతుంది బయట ప్రపంచం వేరే ఉంటది
తర్వాత ఏడ్చు
వీడు సిన్మా చూసి ఆ చాలా మంది తెల్సు సినిమాలు చూసి అందరూ లవ్ మ్యారేజ్ చెస్ కున్నారట అండి అది ఏదో ఏదో సిన్మా ఉండే ఆ సిన్మా ను చూసి అందరు లవ్ మ్యారేజ్ చేసుకున్నన్నారుట అట్లుంటారు ఇట్లుంటారు మార్క్స్ చ అంతా మస్తు ఉంటాడని ఏమీ ఉండదండి ఒక సంవత్సరం వరకు ఏదన్నా ఉ అంతా మీద మీద ప్రేమా ఇగ అన్ని గొడవలు పంచాయతీలు, ఫస్ట్ ఇయర్ పని చేయరు పాట చేయరు హమ్ పని చెయ్యరు పాస్ చెయ్యరిగా ఫస్ట్ ఏమో అందరు ఏమంటారు మేము గిట్ల చూసుకుంటా, అట్లా చూసుకుంటాం మహారాణి లెక్క చూసుకుంటా అట్లా చూసుకుంటా అంటారు లాస్ట్ కు వచ్చేసరికి అమ్మాయిే వాడి్ని చూసుకునే అంతైతు వాడిని పా
అవన్నీ పెళ్ళికి ముందేయంండి అవన్నీ వీరే
అన్నయ ఆ మాట ఇ మాట, అన్ని చెప్తారు మాయమాటలన్నీ హమ్ అట్లనే చెప్తారు సినిమాలలో చెప్తారు కదండీ అట్లా చూసుకుంటా ఇట్లా చూసుకుంటా అది చేస్తాం ఇది చేసినామని లాస్ట్ కి ఏది ఉండదు మనంఎన్ని అవు నువ్వు ఏం చేసినావు నీ కాడ ఏముంది నీ కాడ అది ఉంది ఆస్తి ఉన్నా అని చేసుకున్నాను అని ఆన్ చాలా మంది సినిమాల ద్వారానే మోసపోయి పెళ్లిళ్ళు చేేసుకుంటురుండి అంటే వాళ్ళకి ఆ ఏజ్ లో తెల్వదు అంటే ఇది మంచ్ మంచిది అది మంచిదని తెలియదు వాళ్ళ ఏజ్ దే అట్లాంటిది హమ్ వాళ్ళే ఏజ్ అట్లాంటిది టే ఏది మం చేయొచ్చుడని తెలియదు కదా తెలియక అలా చేస్ కొంటూ ఉంటారు లాస్ట్ కు అయిపోయ యక ఇగ పాపు బాబు అయితరు అయినంక ఏం చేస్ తం ఏం చేయలేం మళ్ళీ విడాకులు తీసుకుందామన్నా పిల్లల భవిష్యత్ ఆగమయితది ఏది చేస్ న కూడ ఇప్పుడు ఇద్దరికి ఇద్దరు వల్ల ఇంకో మూడో వ్యక్తి జీవితం ఆగమైతదని ఎవ్వరు ఏం చేయలేరు ఇగ పేరెంట్స్ ఏం చేయలేరు ఎవరు ఏం చేయలేరు కదా
మధ్యలో పిల్లల జీవితం ఆగం చేస్తారండి వీళ్ళు తొందరబడి
హమ్ ఇప్పుడు అన్నీ నిజ జీవితంల జరిగే సంఘటనలే ఇవన్నీ ఒక్కో ఇంటికి ఒక్కో కథ అన్నట్టు
అదే పాపం పిల్లలు ఆగమైతారు అటు ఇటు చేసి
ఆ అందుకే ఇగ ఏం చెప్పలేదు పెద్దవాళ్ళు ఇప్పుడు ఎవన్న చేశిన్లనుకో ఉండరు నచ్చట్లేదు అని పోతాన్న అన్నాను అనుకో ఇప్పుడు నేను ఆ పని చేయడు ఈ పని చేయడు ఇట్లా ఉండడు అట్లా ఉండడు టార్చర్ పెడతడు అది ఏదన్న అన్నం అనుకో ఇప్పుడు పిలగాళ్ల భవిషత్ కరాబ్ అయితది గదా అండి హమ్
చెప్పే ఎవరికి చెప్పగలం అండి చెప్పేటట్లేదు అసలు ఇప్పుడు ఎవరి కి
అవునండి హమ్ సరే అండి